హలో
హలో బాగున్నావా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్న ఏం చేస్తున్నావు
ఏం చేయలే తిన్నారా
హ్మ్మ్ తిన్న ఆ ఏం పెట్టినారు
దోస
ఉహు ఏమి ఈ రోజు దోశ పెట్టేసరే నైట్
ప్రతి బుధవారం రాత్రి దోశ పెడతారు మాకి
ఆ బానే ఉంటుంద దోస
ఉ బాగుంటది ఒక ఎగ్ దోశ పెడతారు మిగతా దోశలు నార్మల్ ఎందయిన తినొచ్చు
ఆహా
ఉహు
ఎగ్ దోస బానే ఉంటుంద ఆ తిన్న
ఎగ్గేసి దాని మీద మిరియాల పొడేస్తారు
ఆహ
ఆహా
అదేంటి ఎగ్ నేనా అదే చికెన్ సమోసా తిన్నా ఫాస్టింగ్ ఉంటి చికెన్ సమోసా తినలేదనే ఇప్పుడు శర్బత్జుస్ ఆ నేనే చేసా చీస్ వేసి దాంట్లో చికెన్ కిీమా సమోసా చేసి
వంట బాగా చేస్తావా
టే అదోక పాషన్ అయిపోయింద్ నాకి వంటా వంటా
ఉహ్ హు
చెే చేసి పెట్టి అందరూ తినే అది చాలా ఇష్టం. నాకి
హ్మ్ మాకీ చేసి పెట్టే వాళ్ళు ఉంటే. మెల్ అనిపిస్తాద్
హ్మ్ ఈ పంట పోలాలు పక్ పక్కన పక్కనే ఉంటాయి. అక్కడ కోసేసి కోసుకొని ఏం కావాలో అవి ఏసుకోచ్చు.
ఇంటి దగ్గరే ఉందా మీకు తోట
ఆ పక్కనే ఈ చూట్టుపక్కల అంతా ఫార్మస్. సే హలో ఈ చుట్టుపక్కలంతా ఫార్మసే ఉండేది.
ట్న్నారు
ఒక పల్లీలాగ్ గానుకో ఇక్కడ టొమాటో టొమట్ టో, బ్రింజలు ఇంకా పంకిన్ అంట వాటర్ మిలన్స్ ఉహ్ మీనపకాయలు
ఉ అంతే ఇంగా బయట కొనకుండా మీరే పండిస్తారా. మీరే పండించి మీరే తినడం.
తెలిసిన్ వాళ్ళు
ఆహ్ మీరింటి దగ్గర ఏం పెట్టుకోలేదా. కొంచెం కిచెన్ గార్డెన్ లాగా
గార్డెన్ ఉంది. దాంట్లో టొమాటాకాయలు ఇంకా వచ్చి బ్రింజలు, మిరపకాయ చెట్ లు కొత్తిమీర, పుదీనా ఆ పెట్టింటిమీ ఆ పాలకూర, మెంతాకు అవన్నీ పెట్టినాం. పైన
అవును ఆకురల్ మంచికి ఆరోగ్యం మాది అంటే. అలా పల్లె అని చెప్పలేము అలా సిటీ అని చెప్పలేము మీడియా ఆ ఉంటది పూ అంటే పల్లె తూరి మరి అంత పల్ పూర్తి పల్లెటూరయ్ అయితే కాదు ఉ ఇంకా తోటలు ఉన్నాయి ఏమంటే మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్నాయి
మీవేనా తోటలు
ఆ
తోటల్ మివేన అండి
ఆ ఉన్నాయి ఉన్నాయి మాకే ఉన్నాయి మామిడి చెట్లు పెట్ టాను ఆ మామిడి చెట్లు మొక్కజొన్న పె తమేమతే ముందు వరి పెడతా ఉంటిమి ఇప్పుడు కొంచెం నీళ్ళు తక్కువ చి అ
ఆ అంటే రీసెంట్‌గానే రీసెంట్ గానే పెట్టినారా లే కుంటే మామిడి చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయా
మామిడి చెట్లు పెట్టి ఒక ఫోర్ ఇయర్స్ అయింది అ మొక్కజొన్న రీసెంట్‌గా పెట్టాము ఇంగా పల్లుు కాస్తాయి కానీ అమ్మేది ఏం లేదు బంధులు అవి సరిపోతే ఉమ్ తెచ్చుకుంటాం. మామిడికాయ చట్నీ చేపిచ్చుకొని వస్తాం. ప్పను
ఆహా అది పల్లెలో ఉంటేసి వ్ స్వచ్ఛమైన గాలి తిండి ఫ్రెష్ ఫ్రెష్ గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ దొరుకుతా ఉంటాయి
ఆ
బాగ్
ఇంకా బయట్ అయితే ఇంగ కెమికల్స్ అవి ఇవింగ్ ఇంకా అవి ఇవి ఉంటాయి కదా వేసి త్వరగా పంట వచ్చేలాగా అట్లా అదే పల్లెటూర్ లో అయితే ఇంకా అక్కడే అక్కడే తీసుకొని అక్కడే బాగా ఉంటుంది.
ఉ అర్లీ తోటలో వెళ్ళి పిక్నిక్ తోజర్ కున్నట్టు కూడా ఉంటుంది అందరు ఫ్యామిలీతో పోయి అక్కడే చేసుకొని తినేది బాగుంటుంది.
ఆ అక్కడే చేసుకొని తిండే చాలా బాగుంటది.
ఆ ఎప్పుడైనా వెళ్ళారా మీరు అట్లా లేదండి. మేము ఎప్పుడు వెళ్ళలేదు. హే ఎంతసేపు ఇంట్లో ఇంట్లో నే
మేము సంవత్సరానికి ఒకసారి అలా వెళ్తాము. బంధువులు అందరూ వచ్చినప్పుడు అలా పోయి తోటలోనే ఆడుకొని అంటే కొంచ్ చన దూరంలో బకెట్ పెట్ తమ ఒక పాయింట్ దగ్గర నిలబడి దాంట్లోకి బాల్ వేయాలన్నమాట బకెట్ లోకి ఎవరు బాయ ఆ ఒక్కోరికి పది సాన్సులు ఉంటాయ్. ఏ
ఆ
ఎవరు ఎక్కువగా వేస్తే వాళ్ళకి ఏదో, అట్లా క్యాష్ ప్రైజ్ ఏదో అట్లా అందరు కలిసి, ఏదో ఒకటి ఇస్తాం. అట్లా గిఫ్ట్గా
ఊమ్ మేము స్కూల్లో పోయి ఉన్నప్పుడు హాస్ స్ కింద మామిడి చెట్లు ఉన్నినాయట. ఎక్కడిక పిలుసుకొని వెళ్ళారనమాట మమ్మల్ని.
ఆ ఉహు
మళ్ళ ఒకసారి మా ఊరికి గుడికి పిలుసుకొని వచ్చినారు. పిక్నిక్ లాగా అక్కడ కూడా బాగున్నింది. పార్క్ కునింది చానా చెట్లు ఉన్నాయి. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది.
ఫ్రెండ్స్ తోనే ఎంజాయ్ చేయొచ్చు ఇంగ ఫ్యామిలీస్ కజిన్స్ మంచిగా ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు
ఆ అవును
ఊ మీకే మంచి కజిన్స్ బ్యాచ్ ఉందా
చాలా మేం మొత్తం కలిపి ఎయిట్ కజిన్స్
అవునా మంచిగా ఇంకా పొలాల్లో పోయి చేయొచ్చు కదా ఎందుకు వెళ్ళరు
ఇప్పుడు రంజాన్ గదా రంజాన్ నడుస్తుంది రంజాన్ తర్వాత మందిక్ తప్పదాం అనుకున్నాం కానీ మంది కంటే ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది
ఆ అందరుూ కలిసి కూర్చొనీ.. ఒకరోకు పని చేసుకొని తిని బాగా ఆడుకొని బాగా రావచ్చు మండీది దాల కన్న మండిీ కే దల్ చేసి పెడదావనే తినేది అంతే అది మనమే చేసుకుని దింటే ఒక ఎంజాయ్మెంట్ ఉంటది మెమరీగా బాగుంది ట్రై చెయి ఈసారి
మీకి మీ మీకు గూడ కజిన్స్ ఉన్నారా
మాకు కజిన్స్ బ్యాచ్ ఏం లేరు మేము మువ్వట ఇంకా
ఉ
ఇంగ ఎంజాయ్ చేయాలంటే ఇంకా ఫ్రెండ్ సర్కిల్ లోనే ఎంజాయ్ చేస్తా నేను
ఆ అంతేలేండి ఇంగ కజిన్స్ లేకపోతే మీరు కూడా ఎంతనా ఎంజాయ్ జేస్తారు
సిటీస్ లో అయితే మార్ట్స్ సిటీస్ లో అయితే మార్ట్స్ ఉంటాయి అక్కడ అది ఎస్ట్ ఎప్పుడు పెట్టింటారు వెజిటేబుల్స్ అట్లే స్టాక్ ఉంటుంది అవే కొనుకు
ఆ మేమైతే ఇంకా మాకైతే సాటర్డే సాటర్డేస్ అంతా బెడతారన్ మాట
అక్కడకి వెళ్ళి ఇంకా వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాము
ఊ
ఇంకా కొన్ని ఇంకా కొంచెం ఆ ఇంకా పెద్ద సిటీస్ లో ఉన్న వాళ్ళ అయితే ఇంకా ఆన్లైన్ లో వచ్చినాయి గదా ఇప్పుడు
అవునవును బ్లింక్ ఇట్ అంటా ఏంటేంటి వచ్చు
హ్మ్
స్విగి అసలు ఈ కాలంలో ఇంట్లో వంట కూడా చేసుకోలేకపోతున్నారు అస్ మషులు
ఆ ఇంకన్నీ బయట ఆర్డర్ పెట్టడం చేసే బధ్ధకం అయ్యేది ఆర్డర్ పెట్టడం
అ
ఇంకా గోదావరిలో చాలా బాగుంటుందని విన్నాను పల్లెటూరి వాతావరణం
ఆ అవును చనా గ్రీనరీ ఎక్కువ ఉందంటే కదా అక్కడ
ఆ పండుగలు కూడా బాగా చేస్తారు రకరకాల వంటకాలు వాళ్ళు పిలుపు ఆప్యాయత అంతా బాగుంటుంది మ టా నీ ఫ్రెండ్స్ ఎవరు లేరా గోదావరి వల్ల
ఆ గోదావరి సైడ్ ఎవరు లేరండి
నాకు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఏ
ఆ
హ్మ్
ప్లస్ మనం కంపేర్ చేసుకుంటే సిటీస్ సిటీస్ కంటే పల్లెటూరులోనే చాలా మంది ఎక్కువ రోజులు పెడుకుతారు
అే ఇంకా ఏ బంధం లేకపోయినా అట్లా బంధంతో తెలుసుకుని బాగుంటాయ్ ఇంకా ఊరంతా చుట్టాలాగే ఉంటది అ
ఉమ్
ఉమ్
ఎంతన్నా ఈ విలేజ్ విలేజ్ లైఫే బెస్ట్ త్త
అవునబ్బా ఇంక పొల్యూషన్ అవే ముంట అంటవా ఇంకా ఎక్కడికైనా పోవాలంటే ఎద్దులు బండిలు ఉంటాయి కదా రెండు ఆవులను కట్టేసి
అవును ముందు కాలంలో
ఆ బాగుంటది ఎప్పుడ ఎక్స్పీరియన్స్ చేయలేదా
ఆహా ఎప్పుడు చెలేదు మీరు చేసినారా
ఆ చేసాం వెళ్ళాం బాగా
ఉ ఎక్కడా మీ ఊర్లోనేనా మీరు ఫెస్టివల్స్ కి తెస్తారు కదా అప్పుడు ఏమన్నా
లేదు మా ఊర్లోనే ఎప్పుడైనా పొలానికి పోలాంటే తే దాని మీద పోతా ఉంటాం
ఉమ్ ఉ
ఇంకెక్కడైనా గుడిక వెళ్ళాలన్నా
ఉ
దగ్గరలో ఉన్న గుళ్ళకైతే ఇంకాే కొంచెం కిలోమీటర్లు ఉన్నా కూడా నడుచుకుంటా మాట్లాడుకుంటా అందరితో అట్లా పోతామా
ఉ
అలసట ఏం అనిపిదు
అవును మొత్తానికి విలేజ్ లైఫ్ బెస్ట్ అ మంచిగా ట్రెడిషనల్ వేస్ లో అన్ని చేస్తారు
అ
అంటే ఇకా విలేజ్ లైఫ్ బెస్ట్ అంతా ఈ ఎండింగ్ లో అంతా బెస్ట్ అంతే విలేజ్ లైఫ్ ఎ
అవును
ఉ సరేండి రేప్ కాలేజ్ లేదా
ఉందండి మీకు
ఉందండి వెెల్లలా వర్క్ షాప్ జరుగుతాది వర్క్ ఇచ్చినాడు చేసుకొని ఇంకా ఉ సరే అండి బాయ్ ఉ బాయ్